హలో వినిపిస్తుందా
హలో ఉమ్ వినిపిస్తుంది
రీసెంట్ గా మా ఇక్కడ మా బంధువుల్లో ఒకరు వాళ్ళు మీ స్కూల్ లో జాయిన్ జే
ఉమ్
జాయిన్ చేపిస్తే వాళ్లకి ఏమో అంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కి వన్ ల్యాక్ వరకు ఫీజ్ అడుగుతున్నరంట ప్రైవేట్ స్కూల్ లో
హ్మ్
ఎఓ
కానీ ఇక్కడా మా మా ప్లేస్ మా ప్లేస్లో అయితే ఇప్పుడు ప్రస్తానికీ కీ ఆ నర్సరీ అయితే ఆ నైన్టీ ఫైవ్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజంన్న అడ్మిషన్ ఫీజు తర్వాత థర్టీ థౌసంనూ బిల్డింగ్ ఫీజు తర్వాతా ఫైవ్ థౌస్సన్ యూనిఫామ్ హా బుక్స్ తర్వాత టెన్ థౌసండ్ యాన్వల్ ఫీజు మొత్తం నైంటీ ఫైవ్ థౌసంన్నైందంటా
అయితే
మళ్ళీ నెక్స్ట్ మంతై ఐ నెక్స్ట్ ఇయర్ ఐ తే ఫస్ట్ క్లాస్కీ య ట ఆ థర్టీ థౌసంన్ బిల్డింగ్ ఫీజు తగ్గించి రిమైనింగ్ అంతా ఆ కంటిన్యూ అవుతదంట కానీ ఇయరియర్కి ఎంతవుతదో తెలీదంట
నర్స్ నర్సరీ అంటే ఏం చేయరు వెళ్తారు ఆడుకుంటారు తింటారు పడుకుంటారూ దానికే లక్ష రూపాయలు ఫీజు కట్ ఏంకా ఫ్యూచర్లో ఇంక మిగతా ఎడ్యుకేషన్కీ ఏం చేస్తరో అస్సలు మన స్టేజ్లో మనము లక్ష రూపాయలంటే మనకెంత అస్లెంతో ఎ కువా ఇప్పుడుండే పిల్లల్కీ స్ నర్సరీకి లక్ష రూపాయలు సరిపోవట్లేదు
ఎవరూ మాంటిసెరీ స్కూల్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వేరే అంటే ఎక్కడో జాయిన్ చేసింది అది మాం టిసరీ స్కూలంటా సంతింగ్ యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి ఇంకేం ఉండవంట వాళ్ళు చూ ప్రస్తుతనికీ పడుకోబెట్టి నిద్దర్లేపీ మళ్ళీ దాంతర్వాత యాక్టివిటీస్ చేస్కోనీ మళ్ళీ రావడమే దానికి ఫస్ట్ స్టార్టింగ్ సెవెంటీ థౌసండ్ అడిగారంట సెవంటీ థౌసంన్ ఇంకొక టెన్ థౌసన్ను యూనిఫామ్ ఫీజు ఫైవ్ థౌసంన్నూ ఆ నార్మల్ షూ అలాంటివి ఇప్పుడు టోటల్ గా సెవెంటీ ఫోర్ థౌసండ్ నర్సరీకి మాత్రమే
హా
ఇంకటైతే ఇంకా టెన్త్ క్లాస్కీ టెన్త్ క్లాస్కీ టెన్ లాక్స్ పైనైపోతదీ
ఖచ్చిత్తంగా
హ్మ్
టిమెన్ నా ఇంటర్కే నేను వన్ ల్యాక్ పెట్టాను నా ఇంటర్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందానుకోండి ఆ ఫైవ్ ఇయర్స్ ముందు ఇంటర్కీ వన్ లాక్ ఇప్పుడేమంటే నర్సీకే వన్ ల్యాక్ వన్ ల్యాక్ సరిపోవట్లేదు
మన లైఫ్ టైమ్ లో మొత్తం అంతా చదివేచ్చు వీళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్లో చేసేదంతా ఇప్పుడు దాని బదుల ఒక స్కూలే పెట్టేయచ్చు ఇందక్ మించేం చేలే సరే ఒక స్టార్ట్ చేయ్యాలే వీళ్ళకూ వీల్ వీళ్ళా స్కూ ఆ వీళ్ళ వాళ్ళకూ మా త్రమే స్కూల్ వరకు పెట్కోచ్చూ ఎవరన్నా తెలీనోళ్ళు పేదోవాళ్ళుంటే వాల్నీ జాయిన్ చేస్కోచ్చు తక్కువెమౌంట్ తో
స్టేనా
అంతే దానిక్మించేం చేయలేం మిడిల్ క్లాసోల్లైతే అస్సలు చద్వించ్లేరూ అందుకనే గవర్నమెంట్ స్కూ కులైతేస్తున్నారందర్ని అదే
అట్లా అక్కడెయ్యాలన్నా అక్కడెడ్యుకేషన్ బాగుండట్లేదు
అదే వాళ్ళమన్నా చేపిస్తున్నారా అంటే అది లేదు ఎంత సేపు అరవడం కొట్టడం అదే వాళ్లపాటికి పోల్ ఒదిలేస్తారు ఆ ఎప్పుడొస్తారో తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఇంకా అంత మాత్రానికి ఈ గవర్నమెంట్ స్కూల్ ఎవరు చేర్పిస్తన్నారు ఈడ ఈడ మా ప్లేస్ లో అయితే ఆయమ్మ చూస్తేనే సగం భయపడుతున్నారు వీళ్ళు ఆ మొస్తది బెదిరిస్తది పంపించేస్తుది అరుస్తది వాళ్ళ వరకు ఫోటోలు తీసుకొని పంపించేస్తుది అంతే టే తినడానికి మాత్రమే కూర్చోం పెడుతుంది తాను ఇంకా వాళ్ళపై ఆఫీసర్లకి ఇంకా ఫొటోస్ అవన్నీ పట్టాలి కాబట్టి ఇంకట్టే పెట్టి ఆ టైం మాత్రం మాత్రము సిట్రైట్ గా కూర్చోబెట్టి రౌండ్ గా భోజనం చేసేటట్టు ఫోటోలు తీసి ఆ తీసుకొని పంపించేస్తారు అదొకటి జరుగుతది
అది అసలు మరీ గవర్నమెంట్ స్కూల్స్ మరీ మోసమం అయిపోతుయి ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారే కానీ దాంట్లో ఇక్కడ ఒక కాల్
క్వాలిటీ లేదు అవును ఇంకా ఫుడ్ కోసం ఇంకెందుకు పంపించేది ఏదో మొత్తం మొత్తం అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ అన్నారు అంత మొత్తం మేమే చూసుకుంటాం అన్నారు ఏం చూసుకుంటారో అంత గవర్నమెంట్ స్కూల్ లో ఇంకా ఆ భయంతోనే అందరు ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు ఇంకా ఎలా ఈ తారాంశు ఇంకా గవర్నమెంట్ స్కూల్లో లో చేర్పించరు అనే వీళ్ళు ప్రైవేట్ స్కూల్లోలు వాళ్ళ క్లా వాళ్ళ కి కావాల్సింది వాళ్ళు లాక్కుంటున్నారు అంతే ఇంకేం లే
అదే వాళ్లకు కాన్ఫరెన్స్ అదే ప్రై గవర్నమెంట్ గానీ మంచిగా డెవలప్ అయిందంటే ప్రైవేట్ జోలికే వెళ్లారు ఎవరు
మనోళ్లు కానీ మన వాళ్ళు ఇంకా ప్రైవేట్ వాళ్ళని బతికిచ్చా అనేసి గవర్నమెంట్ వోళ్ళు అంట చేస్తా ఉంటారు అంతే ఇంకా ఎం చేయలేం అట అట వాళ్లని మ్ ఇప్పుడు మా
ఈ గ్లాస్ ని చదువులు అంటేనే భయమేస్తుంది అన్నిట్లో అన్నింటి అం పిల్లల్ని చాకాలంటే ఈ చదువులు గుస
అందు అందరు అందుకనే ఒకరితోనే ఆపేస్తున్నారు మా ఇంటి దగ్గర వేరే వేరే అమ్మాయి ఆ ఒకరుంటే ఆ ఒకరే చాలు ఇంక వీళ్ళు స్కూల్ చదిపించిన సరిపోతుది ఇంకొక ఈ ఇద్దరింటే ఇంకా ఆస్తులు అమ్ముకో అదే అదే ఇహ ఈ ఆశలు అమ్ముకోవాలా అనేసి వాళ్ళు భయపడుతున్నారు అందుకనే అందరూ అందరూ ఒకరితోనే ఆపేస్తున్నారు ఈ స్కూల్ ఫీజులు భయపడి ఇప్పుడు ఉండే అమౌంట్ భయపడే సగం జనాలు
అ ఇంకా దేంట్లో అయిన తల్లి స్టోబ్ అంతే బతికి చేేయొచ్చు గాని స్కూల్లో ఏ తప్పులు మనకి వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా స్కూల్ లో వెయాలి డబ్బులు కట్టాలి
కంపల్సరీ స్కూల్ అంటేనా బయ స్కూల్ అంటేనే భయం వేస్తుంది జనాలకి ఎంత సేపు డబ్బు డబ్బు డబ్బు అమౌంట్ తప్ప ఇంక ఏమీ లేదు ఒక వన్ అ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ మ్ వన్ ల్యాక్ అవుతుందంటే ఇంగ టెన్త్ ఇంకేంట్రా డిగ్రీ చదవాలంటే గంతే ఇంకా వాళ్ళ తాతలా ఆస్తుండాలా అంతే ఫౌండేషన్ ఆ డొనేషన్ డొనేషన్ మళ్ళీ లాస్ట్ టెన్ని టెన్ ఇయర్స త టెన్ ఇయర్స్ తర్వాత చి టెన్ టెన్త్ క్లాస్ అయిపోయినాక ఆ డొనేషన్ తాటి థౌసన్ ఇస్తారంట అది
వాళ్ళకి వాళ్ళకే కదా ప్రాఫిట్ అన్నిటికి గా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లోకి చిన్న ఇంట్రెస్ట్ లకి ఎంత వస్తుంది అళ్ళ ప్రొఫైల్ కి
అదే ఉం ఆ డొనేషన్ లు బిల్డింగ్ ఫీజు ఈ యూనిఫామ్లకి బయట కుట్టించుకొని బయట తీసుకు కునేదే ఆ థౌసండ్ లో అయ్యేది వాళ్ళు ఫైవ్ థౌసండ్ షూస్ అంతా యూనిఫార్మ్
బుక్స్ అనే ఒక పేరు తప్ప ఇంకేం దా అ ఫనక్ తో డబ్బులు మనా మన పీరియడ్ లో అయితే మనం ముందు మన సీనియర్ వాడుకూనే వాళ్ళం
ఆ అదే అదే
నిజంగా వాళ్ళు ఎవరి బుక్స్ వాళ్ళు తీసుకో
ఆ ఇప్పుడు వాళ్ళకంటేనే వన్ లాఖు టూ ల్యాక్స్ అట్ట అయిపోతాంది ఇంకే ఉమ్ ఇంకా ఇంకా పెంచాలి కాబట్టి ఇం కంపల్సరీ ఏదో స్కూల్లో ఏయ్యాలి తప్ప
బెటర్ ఆ ఎంత చిన్న స్కూల్ ఎస్ మనం ఇంట్లో మనం వాళ్లకి చెప్పించుకుంటే దాని గురించి మనం ఏం చేయలేం మనము అందరినీ ఈ ఇద్ద రుంటే ఇద్దరిని పెద్ద పెద్ద స్కూల్స్ లో వేసి చదివించలేము కాబట్టి చిన్న స్కూల్లో ఏసినా మనం చదివించుకోవాలి
ఇంకేం చేయలేము ఇంక ఇద్దరినీ చాక ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉండేది ఇంట్లో వాళ్ళ తలనొ ప్పి అందరు అల్లరి చేస్తన్నారని సగం స్కూల్లో వేసేస్తన్నారు ఇంకేం జేస్తారు ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఏ ఆ ఇంక ఇంకా వాళ్ళని స్కూల్లో వేయాలంటే ఇద్దరు ఇద్దరు గాదు ఇంట్లో ఎవరున్నా వాళ్ళు వర్క్ చేయాల్సిందే కంపల్సరీ కాబట్టి ఇంకా ఇంకేం చేయలేక ఇంకా వాళ్ళని ఎవరు చూసుకోరు ఉమ్ ఇంకా అంద వాళ్ళిద్దరిని చూసుకోవాలి కాబట్టి ఇద్దరు వర్క్ ఏళ్ళాలా ఇంకా వాళ్ వర్క్కి వెళ్ళటప్పుడు పిల్లకాయలను ఎవరు చూసుకోలేరు కాబట్టి ఇంక స్కూల్ల్లో ఏసేస్తారు ఆ స్కూల్ వాళ్ళకి ఇది ఒక ప్లస్ అనమాట పాతకాలంలో అయితే అవంతా ఏమి ఉండదు పొలం పన్లు చూసుకుంటారు కాబ టి ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఉంటే పిల్ల కాయనీ ఎవరో అవ్వో తాతో ఎవరో ఒకరి
చూసుకుంటారు ఇప్పుడు అందరూ జాబ్స్ కోసం సిటీకి వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేకుండా ఇంకా కచ్చితంగా చేయాలి కాబట్టి
ఉ ఇప్పుడు ముసలొల్లే పనులు చేస్తూన్నారంటే ఇం క చిన్న పిల్లలు ఏం ఉండాది లే గానీ ఇంక అంతా దాంట్లోకే ఉన్నది ఎవరో ఒకరు ఏదో ఒక పని జేయాలా ఇంకా పొలం పన్లు అవంతా ఏమీలేవు గాద ఇప్పుడు అన్నీ మారిపోయినయ్
అయిపోయాయి చాలా వరికి
ఇంకా వాళ్ళు జూసుకుంటారా అంటే ముసలోళ్ళు జూసుకునే దానికి వయసు అయిపయా వాళ్ళు మేం చూసుకోలేము వాళ్ళు బాగా అతైపోతన్నారు అప్పుడైతే అత్త మామ బా బ్బయి అందరూ పక్కన పక్కనే ఉండేవాళ్ళు
మ్ జాయింట్ ఫ్యామిలీ ఉండడం వల్ల అందరు ఒక దగ్గరగా ఉంటే ఎవరు ఒకరు కాపోయినా ఒకరు చూసుకుంటా ఉం
ఒకరు చూసుకుంటాన్నారు అందరు ఒక్కొక్క ఇంటికి పంపిచ్చేసి ఒక్కొక్క పూట ఒక్కొక్కరు ఉండేవాళ్ ఇప్పుడు ఎవరున్నారు అసలు జాయింట్ ఫ్యామిలీ అంటేనే భయపడ్ తన్నరె ఇంకా జాయింట్ ఫ్యామిలీ ఎందుకసలు ఒక్కరు ఉన్నిందిలె ఇప్పుడైతె ఆ ప్రతి దానికి గొడవలు వచ్చేస్తాన్నయ్ దానికి గొడవ దీనికి గొడవ ఇంకా ఇంక జాయింట్ ఫేమిలీ అనే పేరే అవస్
హస్బెండు వైఫ్ వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసిన ఇవే
ఫ్యామిలీ ఉంటేనే ఎక్కువ ఇంకా అమ్మ నాన్న అంట అయ్యో అది సపరేట్ ఫ్యామిలీ అంటరు దాన్ని హ్మ్ అవును అవ్ నార్మల్గా అది జాయింట్ ఫ్యామిలీ అయిపోతది అమ్మా నాన్న ఉంటే ఇప్పుడు దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటున్నారు అమ్మా నాన్న ఉంటే హ్మ్ ఏదో అట్టట్ట అయిపోత్ జాయింట్ ఫ్యామిలీ అంటారు కాలం మారుతా ఉంటే పేర్లు గూడ మారిపోతా ఉంటయ్ హ్మ్
కానీ ఏమైనా స్కూల్స్ మాత్రం మరీ ఎక్కువ మరీ మోసం అయిపోతుంది రాను రాను ఇప్పుడే వన్ ల్యాక్ ఉందంటే ఇంక ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే త్రీకెజ్ ఇంకొక టూ లాక్స్ ఉంటుంది
మ్ దానికైన ఇప్పటి నుంచే ఒక స్కూల్ పెట్టేయాల ఇంకా ఆ స్టేజ్లో కెళ్తే ఇంక అంతే మనం గూడా వాళ్ళలాగే తయారవుతామేమో ఎక్కువ ఫీజులు తీసుకోవడం అలాంటివి
ఓకే అయితె బాయ్